హలో
హలో ఎలా ఉన్నారండి
బాగున్నా మీరు
ఊ బాగున్నామండి
టాపిక్
ఉమ్ బదర్ గురించి
చెప్పండి ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి
ఆ చెప్పండి
ఇప్పుడు ప్రజెంట్ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీ సైడ్
అవును మా సైడ్ గానీ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి
ఇంకా
ఇంకా వడదబ్బా ఎండ దబ్బలో చాలా ఎక్కువగా ఉన్నాయి ఇటు సైడు
ఇ సైడ్ ఏం లేవు
యాక్చువల్గా ఉంటాయి కదండి ఎక్కడైనా అంటే సమ్మర్
మేము అంతగా ఎండకి తిరగామండి
మీ ఇంట్లో ఏసీ ఉందా
అంది
ఆ నేను చాలా రిచ్ అనుకుంటా
అంత లేదండి మిడిల్ క్లాస్
అవు
చజన్ మా అమ్మ వాళంట ఇంట్లో ఉన్నా మరి ఇంట్లో ఉంది అంటే
ఎండలో ఏం చేస్తున్నారు
ఎండలో ఏం చేయట్లేదు అక్కడికి తిరగట్లేదండి లేదండి
ఊ సాయంత్రం పూట స్నాక్స్ అంటే సమ్మర్ ఆబ్సెంట్ హా
మా అమ్మమ్మోళ్ళది షాపే అండి ప్రెసెంట్ మా అమ్మోళ్ళింట్లో ఉన్నాను టాపి
ఊ
ఎక్కడికి అలాగ మూడు లేదండి
కట్ అవుతుంది సిగ్నల్
హు ఎందుకంటే ఇప్పుడు కూల్ డ్రింక్స్ కన్నా కొంచెం న్యాచురల్గా తయారు చేసుకొని తగడం మంచిది కదండి
అవునండి బట్ ఐ లైక్ కూల్ డ్రింక్స్
కూల్ డ్రింక్స్ ఏ ఇప్పుడు కెం తాగితే ఇంకా మనం హాస్పిటల్ కి ఎళ్లాల్సి వస్తాది దాని బదులు నాచురల్ గా ఫ్రూట్స్
ఏమో అండి కూల్ డ్రింక్స్ ఏ అలవాటయ్యాయి మాకు ఓకే అండి ఇంకా హలో హలో